ఆ ఏం చేస్తున్నావు
నేనా ఏం చేయాలి ఊరికే అట్లా కూర్చున్నా పడుకోని ఉన్నా ఉ నువ్వు చేస్తున్నావు ఆ తిన్నాను
ఏం చేయలేదు ఏం చేయ నేను బెడ్దు సా తున్నా నువ్వు ఖాళీగా ఉన్నావంటంటివి కదా
ఆ ఖాళీగా ఉన్నాయి తిన్నావా మరి
ఆ తిన్న తిన్నాన్నా నువ్వు
ఆ నేను కూడా అంతే
నువ్వు ఏం తిన్నావు
అన్నం పప్పు తిన్న పీజీలో నువ్వు
ఆ అతనే మనకి చట్నీ చేసింది అదే తిన్నా
అవునా
ఉ
ఆ ఇంకేంటి మరి విశేషాలు ఇంట్లో బోర్ కొడుతుందా ఏమన్నా
చాలా కొడుతుంది నాకైతే
అయ్యో ఇంకా కాలేజ్ ఇప్పుడు ఎప్పుడ వస్తుందా అనిపిస్తుందా
అవునుంభాస్వామి ఇప్పుడు తెలుస్తాంది కాలేజీ వెలువడానికి
ఆ నాకు కూడా అళ్ళనే అనిపిస్తుంది కాలేజ్ ఉంటేనే మనం అంటే కాలేజ్కి వెళ్ళి అక్కడ ఏం చేయకపోయినా మళ్ళీ అ నైట్ అయినా కనీసం చదువుకుంటాము కాలేజ్ లేకపోతే అసలు చాలా లేజీగా తయారవుతాం అట్లే
నన్లీ లేజిగా తయారైపోతాం ఏం చేస్తున్నావు ఏదో రోజులన్ని గంటలలాగా గడిచిపోతాన్నాయి
అదే కదా అసలు ఏం చేయట్లేం ఏం చేయట్లేదు అట్లే వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి
అవును అవును నిజమే
ఆ ఉ
పీజీలో మీ ఫ్రెండ్స్ ఎంతా బాగున్నారా
ఆ అందరు బాగున్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు
ఆ ఈ రోజు ఫ్రెండ్స్ తో కలిసి డి మార్ట్ కు వెళ్దాం అనుకున్నామా కానీ వర్షం పడుతు కుంది ఈ రోజు ఆ పడతాండి
ఆహా ఎప్పటి నుంచి
ఏమ మార్నింగ్ నుండి పడతానే ఉంది
ఆ మాకు నిన్న పడింది త్రీ
నిన్న కూడాడా తెల్సా ఆ నిన్న కూడా మార్ మధ్యాహ్నం నుంచి నైట్ వరకు పడతానే ఉంది
ఆ ఈరోోజు పర్లేదులే మాకు నిన్న పడింది
ఆ వెళ్దాం అనుకున్నాము ఇంకా వర్షం వచ్చి క్యాన్సల్ చేసేసింది
ఆఓహా
ీమాార్ట్ లో చాలా కొనే ఉనింది
అనా ఏం కొనాలా
ఏముంటాయి టీ షర్ట్స్ కొందాం అనుకుందాం
ఏ
అంటే దానికోసం ఇంకా తినుబండారాలు తీసుకుంటాము
ఇంకా పీజీలలో అవసరం కదా
ఆ ఫుడ్ బాలేకపోతే నైట్కిి ఆకలి వసినప్పుడు కనీసం స్నాక్స్ అన్నా ఉండాలి కదా అప్పుడు తినేనికి
అనవునులే
ఆ ఇంకా డిమార్ట్ వచ్చేసి అన్ని బాటిల్స్ అన్ని ఎంత బాగుంటాయి కదా
అవును కరెక్ట్ కొంచం ఇంకా ఆఫర్స్ కూడా ఉంటాయి ఈ మాటలో
ఆ ఇంకా బట్టలు వచ్చేసి కొత్త కొత్త బ్రాండ్స్ ఉంటాయి
కరెక్ట్
కానీ కాస్ట్ే ఎక్కువ అనిపిదా నీకు కొద్ది కొన్ని కొన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్టలు
ఆ నాకు అది అనిపిస్తుంది కాస్టిక్ ఎక్కువ అనిపిస్తుంది కానీ అన్నిీ బానే ఉంటాయి ప్రోడక్ట్స్ ఏమో
ఆ మంచి క్వాలిటీ ఉంటాయి ీమాట్ లో మీరు ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతోో కానీ వెళ్ళారా ీ మాటికి
నేను డడి మార్ట్ కి అయితే వెళ్ళాలేదు విశల్ మార్ట్ కి వెళ్ళింటి డడి మార్ట్ కి బెంగళూరులో ఉన్నా న్నప్పుడు ఒకసారి వెళ్ళంటే
అవునా
ఆ
అక్కడ పోతే అన్ని కొనాలనిపిస్తుంది కదా అన్నిీ
ఆ ఆ ఇంకా కొనాలనిపిస్తుంది కానీ బెంగళూరు సైడ్ ఏమంటే ఆదివారం అందరికి హాలిడేస్ కదా
చాలా మ
చాలా మంది వచ్చిస్తారు అసలు బిల్ కౌంటర్ దగ్గర ఎంత మంది ఉంటారు
ఆ నిజమే
రికేని వెళ్ళడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకు అంత టైం వేస్ట్ అనిపిస్తుది
ఆ అది కూడా నిజమే ఎక్కడ లేని వాళ్ళందరుూ వచ్చేస్తారు
ఏ
కానీ అట్లానే వాళ్ళకి సండే టైమ్సే కదా ఫ్రీ దొరికేది అందుకని అందరు వచ్చేస్తారు ఉ
నిజమేలే దీవా టాయే యూజ్ అడ్వాంటేజ్ ఏమంటే అన్ని ఒకే తాను ఉంటాయి కాబట్టి అందరుూ దాన్నే చూజ్ చేసుకుంటారు
అవును ఆ మామూలుగా అయితే ఒక్కో షాప్ కి ఎన్ని షాప్ లని తిరగల అదే డి మార్ట్ అయితే ఆ తొందరగా అక్కడే తీసుకొని వచ్చయచ్చు ఏం కావాలంటే అవి
మ్మ్ అవున అవును
మీరు ఏం కొన్నారు డిమాట్లో
అప్పుడు మేమైతే కొనం ఇంకా అది చూడ్డానికి పోతా అంటే ఇంక ఏమైనా కావాలంటే సోపులు అలా తీసుకొని తీసుకుంటా అంటే అంటే ఇప్పుడు మేము బెంగళూరులో అఔటింగ్ ఇయర్ అనమాట ఎప్పుడో ఒకసారి ఇస్తారు
అవునా ఆ ఇంటర్న్షిప్ అప్పుడేమో కదా
ఆ అందుకని చూడ్డానికి పోతా ఉంటిేమి చాన వరకు
అంతేనండి మేము కూడా అంతే
మ్మ్
మేము అప్పుడప్పుడు టీ షర్ట్స్ బాటిల్స్ ఇంకా పీజీలో ఉంటాం కదా కాలేజ్ కి వెళ్ళేటప్పుడు క్యారీ పెట్టుకోనికి బాక్స్ కావాలి కదా ఆ బాక్స్ కూడా తీసుకుంటాం అప్పుడు
అవునవును డి మాట్లో బాగుంటాయి కొన్ని బాక్సులు
అవును వెరైటీ వెరైటీ ఉంటాయి
మ్మ్
ఇంకేంటి మరి హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తన్నారా ఇంట్లో
ఎంజాయ్ ఏం లేదు అంటే ఇంకా మూవీస్ చూడ్ం డ్రామాలు
ఆ తెలుసా నేన్ ఈరోజు ఆ ఈరోోజు ట్వంటీ నైన్ మూవీ చూసాను
టీ నైనా
ఆ బోర్ కొడుతుంటే ఏం చేయాలో తెలియక మవ నూస్తే బావుంది
కొత్తద
కొత్తలు ఆ కొత్తళు
ఆహా
బాగుంది చూసాకైతే పెద్ద చూసావా నువ్వు
అ లేదు అంటే ఉహుమ్ అది చూసేది అందరు స్టోరీలు స్టేటస్ లోనే పెట్టేనారు ఇంకా మాకు పక్కింటి దినోడు ఒకపిల్లోడు పోయినాడాన్నమాట థియేటర్ కి అంతా చెప్పేసినాడు వచ్చి ఆ
ఇంకా చూడుబుద్దిి కాలేదా
ఆ అ
అయినా బావుందిలే
ఆ చెప్న్నారు బాగుంది పర్లేదు అనేసి
ఆ
ఆ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలి ఇంకా ఏం మూవీస్ చూడలేదా రీసెంట్ గా రిలీజ్ అయినటివి
అదే రీసెంట్ గా రిలీజ్ అయినవి పెది ట్వంటీ నైన్ అవి చూసాను అంతే గోదావరి గట్టు పైన
నేను గోదావరి కట్టు పై నేను గోదావరి గట్టు పోయినా చూసిన ఇంగా బ్లాస్ట్ అని ఒక మూ వచ్చింది అది చూసిన
ఆహ
ఇంకా ఇది సమంతాది ఒకటి కొత్తది వచ్చింది చూడు
మా ఇంటి బంగారమా
అది చూడాలా అనిపించింది నాకి కానీ చుల
అది ఇంకా రిలీజ్ అవ్వలేదులే
అవునా
అవును ఇంకా రిలీజ్ అవ్వాలా ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా
ఆ నాకు అయ్యిందేమో అనుకుంటిని
అవునా
ఉమ్
అయ్యుంటాది ఏమోలే అయితే
అంటే ఆహా ఏమో నాకు తెలీదే అయ్యిందనే అనుకున్నా
ఆహా అంటే మా ఫ్రెండు మా ఇంటి బంగారం మూవీకి ట్వంటీ వన్ వెళ్తున్నాము అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదేమో అనుకున్నా నేను
ఎప్పుడన్నారు ఆ మాట
ఆ అంటే రీసెంట్ గానే ఒక టూ డేస్ బ్యాక్
టుడేస్ బ్యాక్ అయితే ఇంగా రిలీజ్ కాలేదేమో లే అయితే
ఏమో ఒకవేళ రిలీజ్ అయినా కూడా మళ్ళీ వెళ్ళొచ్చు కదా మేబి ఉండొచ్చేమో ఏం చెప్పలేం చూడాలి
ఉ ఇంకేమో
చెప్పాలండి ఏం ఇంటర్న్షిప్ చేస్తున్నారా ఇప్పుడు మీరు సమ్మర్ హాలిడేస్ లో
ఆన్లైన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్మిషన్ మీనా అదే ఇంకా చేస్తాంది నువ్వు
నేను కూడా అంతే నేను కూడా అదే తీసుకున్నాను
అవునా సరే అయితే మరి కాసేపు తర్వాత చేస్తా
సరే సరే బాయ్
బాయ్